హలో
హలో వినిపిస్తుందా మీకు కు
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మాక్ మీకు వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది మీకు ఆ బాగున్నామండి మీరు బాన్
ఆ వినిపిస్తుందండి ఆ బాగున్నాం ఎక్కడున్నారండి ఏం చేస్తున్నారు
ఇకా తనిమాల పడిికొంటందా
అవ్ నా భోజనము అయ్యిందా
అయ్యిందండి మీది అయ్యిందా
ఆ అయ్యింది ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి మీరే చెప్పాలి
ఏముంటుందండి ఏం తిన్నారు ఈ రోజు ఆదివారం కదా
చికెన్ బిర్యానీ అండి ఈ రోజు మా చికెన్ బిర్యానీలో ఆయిల్ ఎక్కువ అయిపోయింది
అవునా మేము చికెన్ బిర్యానీ అండి బాగా వ చ్చింది
అస్ తో నా అయినా మీరు ఎప్పుడు చేస్తారు కాబట్టి మీది మంచిగానే ఉంటుంది ఆ మీరే చెప్ పాలి ఏమైనా విశేషాలు ఏం చేస్ సారే ఈ రోజు ఏమైనా షాపింగ్ కి వెళ్ళారా వెళ్తామన్నారు
అవునండి ఉగాది షాపింగ్ అంతా చేసేసాం ఈరోజు
అవునా చాలా మంచిగా అయిన్ నా షాపింగ్
ఆ చాలా బాగా అయిందండి మంచిగా సమ్మర్ కదండి ఇప్పుడు ఆ కాటన్ సెట్స్ తీసుకున్నామండి త్రీ పీస్ సెట్స్
ఆ ఆ
మీరు అండి పండ
చేసామండి నాకేం నచ్చక ఊర కే వెనక్కొచ్చా ఈరోజు తో చాలా హెడేక్ వచ్చేసింది
అయ్యో ఈ షాపింగ్ అంటే దొరక కపోతే తల నొప్పి వచ్చేస్
ఆ చాలా హెడేక్ వచ్చి ఉందండి ఎన్ని చోట్లు తిరిగాము మేమైతే ఈ రోజు
అయ్యో ఈ ఎండకి అన్ని చోట్ల తిరిగేశారా అసలు మీరు
ఫైన్లీ ఒక డ్రెస్ నచ్చింది గాని నేను తెచ్చుకోలేదు అక్కడే వదిలేసి వచ్చాను
అవునా
ఆ కానీ మా పేరెంట్స్ అ నాకా నాకైతే ఈ సీజన్ లో ఈ సమ్మర్ సీజన్ లో కుండు పువ్వులంటే చాలా ఇష్టం
బా గుండి మళ్ల
యంత మం చిస్మెల్లు వస్తాయ
అన్నటండి మా ఇంట్లో పది చెట్లు వరకు ఉన్నాయండి గు గుండుమల్లె పూలు
అవునా
అవును పది అండి మేము ఆ మూడు రోజులు అలానే మొగ్గల్ పీకి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తామండి మూడు రోజులకు ఒకసారి అమ్ము తామండి పూలని మూడు కేజీలు నాలుగు కేజీలు మ్ముతామండి కేజి వ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల రూపా పలు వెళ్తాయం
వామ్మో సగనికి స సగం ఖర్చుకొచ్చేస్తుంది అయితే
అవునండి మేము అలా మూడు నాలుగు రోజులు స్టోర్ చేసేసుకుంటామండి కోస్ ఎ సి మొగ్గల్లే పూవ్వుల్లా కానివ్వమండి మొక్కలు కోసేసి బిర్రుక్ ఫ్రిడ్జ్ లో కట్టి పేట్టెస్ యితే మొగ్గల్ మొగ్గల్లానే ఉంటాండి విడిగిపోవ అన్నమాట
వావ్ కాదు అలాగాదు ఉన్నాయి అసలు నిజంగా చానా ఈ ఈ సీజన్ లో అయితే నాకు జాజి పువ్వులు
అప్ప జాజీ పూలు
అ నాకైతే జాజి పూలు గుండు మల్లెలు కొన్ని కొన్ని పువ్వులు ఉండకూడదండి బాగా చాలా చాలా పువ్వులు ఉండాలి
అదే అండి మా ఇంటి ముందు అయితే అండి రోజు పూలు గుండుమల్లె పూలు కనకాంమ్రాలు మ ందారం పువ్వులు జాజీ పువ్వులు
ఆ
అన్ని రకాల పూలు ఉన్నాయి మా అమ్మకు పూలు అంటే చా చాలా ఇష్ ష్టం ఇంటి చుట్టూ పూలు ఉండాలి అ తీసి దేవుడుకు పెట్టాలన్నమాట పులైన
చిగా పువ్వులు ఉండి దేవుడికి పెడతా ఉ
అది కూడా అండి పువ్వులు ఎలాంటి చోట చెట్టు ఉంటాయి కదండి పూల మొక్కలు ఎర్రమట్టి మీదే పెడితే మనకు మంచిగా ఉ అండి
ఏ దాని మీద ఆ
వచ్చి మా అమ్మ మొక్కల్ అనేది నాటిందండి ఇప్పటికి చెక్కు చిదర దండి ఆ చెట్లు తెలుసా ఎంత బాగా వస్తాయంటే ఎలాంటి తే మా అమ్మ అండి మొక్కలు నా తిధి ఎర్ర మట్ తోలిచ్చేస్తుందండి ఇంటి చుట్టూ
ఆ మీ సైడ్ ఎర్రమట్ట ఉండేది
అవ్ అది నా దాన్ మీద నాటితేనే
ఆహా మంచిఉంటాయా
అవును చాలా మంచిగా ఉ ఉంటాయండి అలా మొక్కల్ని నాటిస్తుంది నాటించిన తర్వాత రెండు మూడు రోజులకే కొంచెం కొంచెం ఎరువు వేస్తుందిండి ఎరువు వేస్తే చెట్లు బాగా వస్ తై అంటారు కదా
ఆ అవును
అలా వేస్తుందండి దాని వల్ల నా చెట్లనే బా పెరిగి మంచి ఎక్కువ ఎక్కువ పూలను ఇస్తుందండి
ఆ
లీప్ పూల మొక్కలకు మాత్రమే కాదు టెంకాయ చెట్లకి అన్నిటికీ మా అమ్మ ఎరువు అనేది వేపిస్తుందండి
ఆ ఎరువేస్తే మొక్కలకి చాలా బలం అండి అసలు మనకు ఫుడ్ ఎలానో మొక్కలకి ఎరువు అలా అసలు నిజంగా ఎరువేస్తే చాలా బాగా ఇప్పుడు అరటి చెట్లగాని కానీ అరటి చెట్లకి ఏదంలకైనా అట్లా వాటికి కొంచెం కోడి పెంటని అది వాడుతారండి అ
అవునండి ఇంకొకటి ఏంటంటే అండి మా ఇంటి దగ్గర అరిచె అరటిచెట్. టుందన్నమాట ప్రతి పండక్కి అరిచె అరటి ఆకు తీసుకొని అరటాకులో భోజనం చెస్ ఇస్తామండి మేము.
అవునా మేము కూడా ఈసారి ట్రై చేయాలండి టాకులో భోజనము.
మంచి విందు భోజనాలు పెడతారు కదండి ఇంట్లో లో అరిటాకు లో తృప్తిగా భోజనం చేయండి ఎంత సంతృ
అబ్బా నిజంగా అండి ఈ ఏ అసలు అట్లీస్ట్ పేపర్ ప్లేట్లు అంట తి కానీ అరిటాక్ భోజనం మాత్రం భలే తృప్తి అండి అసలు నిజంగా అంటేనే. అబ్బా అరిటాక్లో ఓలిగా పెట్టుకొని, లెమన్ రైస్ పెట్టుకొని. పప్పు వేసుకొని పల్లెం వేసుకొని
దాని మీద నెయ్యి చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. అవునండి అవున్ అండి మీ ఇంటి దగ్గర అన్నట్టు పూల మొక్కలు లేవా.
మా ఇంటి దగ్గర లేవండి మాకు అంత మంచిగా పెట్టుకునే అంత సరౌండింగ్స్ లేవు మాకి. ఆ ఆ మా ఇంటి వెనకల ఏవో కొన్ని వేస్ కున్నామండి కనకాంబరాలని చెప్పి. జాజి పువ్వులాని జెప్పి అవి వన్ ఇయర్
ఈ పెట్టుకుంటే ఎంత బాగుంటాయండి అసలు.
ఆ ఓవర్ ఆరెంజ్ అని ఇప్పుడు కొన్న కంనాకంబరాలని ఒకటి ఉంటాయండి. అవి చాలా పెద్దగా ఉంటాయి పువ్వులు ఆ నాకైతే నాటువే ఇష్టం. ఆ హైబ్రెటీవి పెద్దవి కనకాంబరాలు ఉంటాయి చూడు అవి మరి పెద్దగున్ ఉంటాయి ఆ ఏం బావుండవ్ మరి నారును
నాన ఆ ఎరుపు రంగులో ఉంటాయి చూడండి. థిక్ కలర్లో కనకాంబరాలు అవి భలే ఉంటాయండి నిజంగా. చిన్న చిన్నగ ఉంటాయి అవి.
ఆ చాల బాగుంటయి.
అవునండి.
అబ్బా ఏమైనా జాజు పూలు, గుండు పువ్వులండీ అబ్బా.
ఇంకోటీ రండి అండి మా ఇంట్లో, మా అమ్మ నార్మల్ గ రోజు పెద్ద పెద్ద రోజ్ పూల కా మొన్న బటన్ రోస్ పూలు కూడా పెట్టేసిందండి. చెట్లు అయితే కలర్ కలర్ అండి ఎరుపు రంగు.
అవునా ఒకసారి నాకు చూపించండి.
ఓ పింక్ కలర్వి రకరకాల కలర్లు పెట్టేస్తారు ఎంత బాగా చిగురరించాయంటే అసలు అమ్మో ముచ్చటిస్తుందండి చెట్లన్నీ చూస్తే లైన్గా అండి అది కూడా నీటుగా పొదలు చేసి.
అ ఔ అబ్బ మీకు ఎవడు పూజ చేసినప్పుడల్లా పయ్యమే ఉండదబ్బ ఇమెకి
అదే అండి ఎంత చెప్పు మా అమ్మ ఓపికండి అది.
అన్నీ కొనుక్కోచుకోవాలి.
అవునా
ఆ ప్రతి వీకెండ్ మేము పువ్వులు కొనుకొచ్చుకోవాలి.
అవునా ఆ ప్రతి వీకు అంటే మీకు దాదాపు ఒక వంద నిమ్ రెండు వందల వరకు అయిద్దండి పూలకి.
కొన్ని కొన్ని సార్లు ఈ ఈ సీజన్ పువ్వులు చాలా కాస్ట్ అండి జాజు పువ్వులు గాని, గుండు మల్లెలు గాని.
గుండు మల్లెలు చాలా రేటు అండి అందుకే కదండి మేము ఆ పూలన్నీ. కోసి ఫ్రిడ్జ్ లో పెట్.
అన్ని పూలు పూస్తాయి మీ సరౌండింగ్. స్లో మోడ్
నిజంగా అండి మాకున్నదే ఎనిమిది నుంచి పది చెెట్ల వరకు దానికి మూడు, నాలుగు కేజీలు పూలు కాస్తాయండి అదేంటో అర్థం కాదు. ఆ భూమికి ఉన్న మహిమ అర్థంగా. కాదు మా అమ్మ చేతికి ఉన్న మహిమో అర్థం కాదు పువ్వులు అంటే. పొద్దున్న లేవగానే తెల్లగా విడుగుతాయండి ఆ పూలు అవునండి పొద్దులు లేవుగానే ఇంటికి సువాసన అండి
బావ్ అబ ఎంత బావ ంద
అవునండి మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన వెంటనే ఏదో తెలియని లోటండు ఆ
ఆ అవన్నీ పీకే సరికి ఒక గంటానే టైమ్ పడు అన్నా మీకి
గంట గంట పైనే పడుతుందండి
ఆ అవున అన్ని మగ్గలన్ని చూసి పీకాలి కదా
చిన్నమగ్ మక్కలు రేపటికి అవుతాయని అవి అలా వదిలేయాలి తెల్లగైనవి మాత్రమే పీకాలండి
ఆ ఈవినింగ్ అవి కూడా మధ్యాహ్నం మాట్లంతా పీకడానికి అవ్వదు ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ అయితే అవి మా మంచికి కనిపిస్తాయి
అవునండి మీరు ఒకసారి గుండుమల్లలో మొక్కలు ఇస్తానండి మీకు నాటి చూడండి వర్షాకాలంలోనే నాటాలండి అది కూడా ఆ టైం లో మాత్రమే నాటుకుంటాయన్నమాట
వావ్ అయిన మీరు డైలీ పువ్వులు పీకి అట్లంతా ఏంటి మూడు నాలుగు కేజీలు అవుతాయా
అవునండి మా అమ్మ శనివారం మాత్రం దేవుడికి పడుతుంది శనివారం మంగళవారం శుక్రవారం మిగిలిన రోజులు మాత్రం అలా వేస్తుందిండి బయట వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట ఇంకేంటండి విశేషాలు
అందరికి ఎలా ఇస్తుంది మ మమ్మీ అందరు
అందరికను అంటే అడిగిన వాళ్ళకి ఇస్తుంది ఇంకెవరు తీసుకోకపోతే నాన్నతో పంపించేస్తుందండి అమ్ముకుంటారు కదా కొందరు కట్టుకొని వాటి
అవునా అవును
అవునండి వాళ్ళకు పంపిస్తుందన్నమాట
ఆ
సరే అండి అయితే
ఆ బాయ్ అండి
బాయండి ధన్యవాదాలు
ఆ సరే అండి ధన్యవాదాలండి